హాయ్ అండి ఏం చేస్తున్నారు బాగున్నావా అండి
ఏముందండి ప్రస్తుతానికైతే ఏం లేదు ఇంట్లోనే పనులు చిన్న చిన్న పనులన్న చేసుకుంటూ ఉన్నా
అవునా ఇంటి పని అయిపోయిందా అండి వంట పని ఇంటి పని
కాలేదండి పొద్దున ఉత్కిన బట్టలు ఉంటే అవి మడత పెడుతున్నా ఇంకా వంట అంటే చెయ్యాలే బియ్యం గడిగినా అడ పెట్టినా కర్రీ పొద్దుటిదే ఉంది
ఏం కర్రీ అండి
జానే రోజు
తింటరా అండి వం కాయ
ఆ తింటామండి ఫ్రై చేసా
చాలా మందికి నచ్చదు వంకాయ అంట
అవునవును నచ్చదు కాని కొంచెం అంటే కారం ఏయ్యాను పచ్చిమిర్చి మా మాత్రమే వాడి ఫ్రై చేస్తాన్నమాట డీప్ ఫ్రై ఓకే తింటారు ఉమ్
కర్రీ
ఆ బాగుంటది కాని ఇవి కొంచెం పిల్లలు తినరు ఇష్టంగా టమా ఏ వంకాయ టమాటా కలిపి వండితే వంకాయ ఫ్రై చేస్తేనే దాన్ని తిం
అవునా ఓన్లీ ఫ్రై తీనాల అని పిస్ కదా అండి
అంటే చారు చేస్తా కదా కొద్దిగా ఆ చారు చేస్తా కదా దాంతోని తింటా ఉంటారు ఇం ఇంకా మీరు అని చేస్ తారా అండి
అవునండి అయిపోయింది మార్నింగ్ కర్రీనే ఉందండి
అవునా
మిల్ మేకర్ టమాట వండిన
ఉమ్ హూ
ఇప్పుడు ఉగాది వస్ తుంది కదా అండి షాపింగ్ అయిపోయిందా ఉగాది ది
ఇగ ఉగాది కంటే అంత ఏం షాప్ పింగ్ చెయను ఇది వరకే ఉన్నాయి అవే చూసు కుంటా కానీ ఇంట్ల క్లీనింగ్ అయితే పని ఉంటాయి ఈ ఉగాదికి మన కొత్త సంవత్సరం మన మొదటి పండుగ కదా అంటే మన న్యూ ఇయర్ కాదు గదా కొ కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది కదా అందుకని ఇల్లు దులుపుకొని అంత ఇల్లంతా క్లీన్ చేసుకు కోని ఆ బోలు అవన్నీ కడిగి పెట్టుకొని మళ్ల కొత్తగా బట్టలన్నీ కూడ ఉతికేసుకొని దేవుని రూమ్ కూడా అంత నీట్ గా కడిగి పెట్టుకోవడం ఈ పంటి పనులు చేస్తూ ఉంటా ఇప్పుడు అవే చేస్తున్న రోజుకొక ఒకటి ఒకేసారి అంటే అది మనకి ఓపిక కూడా ఉండదు కదా
అవునండి
ఒకటి పనులు చేస్తున్నా అప్పడి వరకు ఇగ అయితాయి అయినంక లాస్ట్ ఫైనలీ ఇగ ఇల్లు మొత్తం శుభ్రంగా కడుక్కున్నాంక అప్పుడు వెళ్తానండి మార్కెట్ మార్కెట్ కెళ్ళి ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా మనం ఆ పచ్చడికి సంబంధించిన మామిడికి కాయ చింతకాయ ఆ వేప పువ్వు ఆ వేపాకులు అవి అన్నీ మార్కెట్ లోనే తెచ్చుకుంటా దేవునికి పువ్వులు అట్లనే మనం ప్రసాదంగా బ క్షాలు చేస్తాం కదా
ఎట్ల చేస్తారండి మీరు భక్ష్యాలు
మోన్ను చనగపప్పు మైదా పిండి అయి తీసుకొచ్చుకుండాను అన్నమాట అంట తెచ్చుకొని కే హాఫ్ కేజీ శనగపప్పుకు హాఫ్ కేజీ బెల్లం కలుపుతా అన్నమాట ఆఫ్ కంటే పప్ మొన్న ఫస్ట్ కడి గి ఉడకబెట్టుకుంటాం అంటె బాగ మెత్తగా ఉడకబెట్టాను కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడక పెడదా అ బెల్లాన్ని చిన్నగా తురిమి ఆ బాప్పును ఈ బెల్లాన్ని కలిపి మిక్సీ చేస్ స్త కొంచెం ఈ యాలకుల పొడి వేస్ స్తా అట్నే కొంచెం నెయ్యి యేసి మిక్సీ చేస్తే మనకు పూర్ణం రెడీ అవుతది ఆ మ్ మైద పిండి కూడా హఫ్ కేజీ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ కాదు కిలో కె ముప్పవ్ కేజీ తీసుకోవాలి ఎందుకంటే హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ పప్పు తీసుకున్నాం కదా ఆ ముప్పావ్ కేజీ పిండి మైదా తీసుకుంటా అంటె కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారంట ఆ నాకు గోధుమ పిండితోని కొంచెం నచ్చదు మైదా తినొద్దు కనీ ఎప్పుడో మనం సంవత్సరాని ఒక్కసారే కదా అన్నట్టు చేస్తామ్ ఆ మైదాపిండిని కొంచెం వాటరు కొంచెం ఆయిల్ వేసి స్మూత్
ఇంకా గోధుమ్ పిండి కంటే మైదాతో నె మంచిగా పరుస్ పెట్టుకొస్తయండి
అవునండి పర్ఫెక్ట్ క్ట్ట గ వస్తయి చూడ్డానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి అందుకని అట్ల కలిపి పెట్టి తర్వాత చిన్న బౌల్స్ లెక్క గుండ్రంగా చేసి వాటిని కొంచెం ఇట్ల నెయ్యి నెయ్యి ఎక్కువ వాడతాను బచ్చాలకు నెయితోనే కొంచెం ఏడల్పు చేసు అందులో ఒక చిన్నగా ముద్ద పూర్ణ ముద్ద తీసుకొని పెట్టి మళ్ళా తర్వాత ఆయిల్తోనే మన అకువ అరటాకులలాగా దొరుకుతాయి ఆ అరటాకుల మీద దాన్ని కొంచెం చేయితోనే సాగదీస్తా ఉంటే వెడల్పు అవుతాయి మనకి చపాతి లెక్క అయితది ఇగా దాన్ని పెనం మీదా కొంచెం నెయ్యి వేసి ఒక సైడ్ కాల్చుకుం టి మళ్ళ దాన్ని తిరిగలేసి ఇంకోసైడ్ కాలుస్తా అదిగా మంచిగా వేడి వేడి కొద్దిగా నెయ్యి ఏసుకొని తింటే అంటే చాలా బాగుంటాది కానీ ఫస్ట్ దేవునికి పెడతాంను కదా అవి గా దేవునికి చేసి ఇగా మార్కెట్ నుంచి పువ్వులు తీసుకొస్తాం దేవునికి ఆ దీ దీపానికి నూనె అగరబత్తులు అన్న ఆ రోజే మార్కెట్కి ఏళ్ళి తెచ్చు అన్నమాట ఆ పొద్దున మామిడాకులు గుమ్మాని కి కట్టుకుంటాం బంది పూలు గాట్టు కుంటాం ఇంటి ముందు మంచిగా ఊడ్సి చల్లి రంగుల తోని ముగ్గులు వెస్తు ఉంటాం ఆ దేవుని ఫోటో ఫోటోలు అన్ని ఇంటికి మంచిగా పసుపు గంధాలతో బోట్లు అన్ని పెట్టి టి ఆ దేవులను ఊధించి మనం పచ్చడి చేస్తాం అనమాట అంటే కొంచెం బెల్లాన్ని నానబెట్టాలి కొంచెం చింత చింతకాయలు నానబెట్టాలి ఇక కొంచెం నాన్నాక రెండు కలిపి మిక్స్ చేసి చింతాగింజలు తీసేయాలండి ఆ అది అయినాక అందులో కొంచం కొన్ని వాటర్ కలిపి వేప పోవ్వు ఆ మామిడి ఆకు మామిడికాయ ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని ఆ ముక్కలు ఉండీ లేనంత కారం. కొంచం ఉప్పు అంటే షెడ్ రుచులు ఆరు రుచులు అంటాం కదా. అందుకని అట్లా
అన్ని టేస్ట్ చేయాల లైఫ్ లో అని. కష్టం, సుఖము దుఃఖము
ఉమ్ తీపి అంటే సంతోషం కదా అందు అని బెల్లం వాడతాం. పులుపు
మళ్ళీ వగరు కూడా
ఆ వేప వగరు మన వేప పువ్వు వేస్తము. కొంచెం కారం ఏనా మన కష్టం వస్తయి కదా ఎంతైనా మనకి కారం అంటే హహ అంటాం కదా. కొంచ్ హ్ కోపం కొంచెం ఉ ప్పు. ఆ కొని మావిడి పుల్ల పుల్ల పుల్లగా ఉంటయి కదా. పులుపు అట్లా హ్ ఇవి వాడ తాము.
అ ఇంగా మళ్ళీ ఉగాది రోజు జాతకాలు చూసు కుంటరు కదా అంట మీరు నమ్ముతరా జాత ఓకే
అంటే అంటే చూసుకుంటరంటరు కాని మనం అంతా చూసుకోమండి. కానీ పల్లెటూరు వాళ్ళలో ఏందంటే జాతకం చూసుకోరు కానీ ఈ సంవత్సరం ఏ పంట బాగా పండుతది అని మాత్రం తెలుసుకుంటరండి వాళ్ళు. ఆ ఎందుకంటే మా అత్త ఆ రైతులు మా అత్తగారు పల్లెటూ రు అక్కడ వాళ్ళు పొద్దున మనం పూజలు చేసి కొని అంత అయిపోయినంక సాయంత్రము గుడికాడ అర్చకులు జాతకం చెప్పుతరు. అయితే ఎవరు ఎవరి గురించి అడుగుతరో అదైతే మనకు తెలిదుగాని. ఈ సంవత్సరం అయితే ఎర్ర పంట అంటే శెన్ మన మొక్కజొ న్న తెల్ల పంట అంటే పత్తి లేకపోతే కందులు ఆ బొబ్బెర్లు ఇట్లా చెప్పుతరు అన్నమాట ఏ పంట ఈ సంవత్సరం బాగా దిగుబడస్తది అనేది మాత్రం అర్చకులు చెప్తరు. ఆ ఒక్క విషయానికైతే రైతులందరూ గుడి దగ్గరికి కెళ్తారని ఈ విషయం నాకు తెలుసా అండి ఇది పల్లెటూర్లల్లలా రైతులు బాగా చేస్తారు ఇవి
మీకు ఉన్నాయా అండి పంటలు పొలాలు ఏమన్నా
ఆ ఉన్నాయండి
ఓకే ఏం పండిస్తారండి బాగా
మేము ఎక్కువ ప తిని, మొక్కజొన్న
అవునా మంచిగ వస్తాయా అండి
తే అని వర్షాలని బట్టి ఎందుకంటే మాకు నీరు బావి లేదు బోరు లేదు దేవుడు వర్షం పడిస్తేనే ఆ వర్షానికి పంట పండు తేనే అండి
చదునైతదం
హ్మ్ అందుకని మా ఎక్కువ శాతం పత్తి వేస్తాం ఎందుకంటే పత్తి అయితేనే ఆ గాలి వర్షానికి పండగలుగుతది అడపాదడపా వచ్చే వర్షాలకు మొక్కజొన్న కంటే నీరు కట్టాలె ఆ నీరు ఎవరన్నా మనకు వే టే వాళ్ళు ఇస్తము తాడికి అంటే తళ్ తళ్ళు పెడతామని అంటారు ఒక తడి రెండు తళ్ళని ఒక తడికి అట్లా వెయ్యి రూపాయలు రెండు తళ్ళకు పనె ఇట్లా తీసుకుంటారు డబ్బులు తీసుకొని నీళ్ళిస్తారు కొంతమంది అట్లా ఎవరన్నిస్తము అని అంటే మాత్రం మొక్కజొన్న పిరడేస్తము లేదు నీళ్ళు ఎవ రియ్యనంటే మాత్రం మేం మొత్తం పత్తి ఉన్ను కందులు మాత్రమే ఏసుకుంటాం అండి
దేనికి ఎక్కువ ప్రాఫిట్ వస్తదండి పత్తికా లేకపోతే మొక్కజొన్నకా
అంటే ఇగ అది పత్తి మంచిగా తెల్ల ఉండి ఉంటే పత్తికస్తది కంకి బాగా దిగుబడి గింజ అయ్యింటే కంకస్తాంది అది ఏది అనేది పంట పండేదాన్ని బట్టే ఉంటదండి మళ్ళ మార్కెట్ లో గవర్నమెంట్ మనకి ఏ రేట్ ఇస్తా అనేది తెలిదు కదండి ఈ సంవత్సరంది ఆ క్వాలిటీని బట్టి ఈ ఇప్పుడు ఏదని తెల్లా అంటే పోయిన సంవత్సరం ఉగాదికి ఏమన్నారంటే అర్చకులు ఎర్ర పంట బాగా పండుతది అన్నారు అంటే మొక్కజొన్నండి అదే మొక్కజొన్నే పండిందండి సంవత్సరం ఎందుకంటే అందరూ సీడ్ సీడు ఆం మొక్కజొన్న సీడ్ వేసిండ్రు అంటే ఈ సీడు మెడిసిన్ కు పోతుంది కదండి ఇప్పుడు మొ క్కజొన్న లోకల్ అంటే తినేటివేస్తారు ఇప్పుడు లోకల్ వేయకుండా అంతా సీడ్ పెరడేస్తారు అనమాట, సో అర్చకులు చెప్పినట్టు ఈ సంవత్సరం అంతా ఎర్ర పంటే బాగా పండిం ది మరి ఈ కొత్త సంవత్సర్ నుంచి ఏ పంట పండుతుంది. అనేది తెలుసుకోవాలి. ఇగా ఇంకా మన. పండుగ అంటే ఇగ అదే ఆ రోజు పొద్దున్నాందాక అదే అయితది, సాయంత్రం పోతున్నా అంటే మా అత్తమ్మ వాళ్ళు, మా అక్క, మాడి మాఆడపడుచు వాళ్ళు, వాళ్ళందరూ రైతులు అన్నమాట వాళ్ళు వె వెళ్త్. తారు తెలుసుకుంటారు వాళ్ళు మాక్. ఫోన్ చేసి చెప్తా అంటారు. వాళ్ళు ఇట్లా కూడా చెప్తారండి మేషరాశి వాళ్ళకు, వృషభ రాశి. వాళ్ళకు ఈర్ ఈ. ఇట్ల బాగుంటాది అట్ల బాగుం టది అని కూడా చెప్తారు ఇగ మన రాసినం బట్టి మనకి ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఇంత వ్యయం ఉంటదని తెలుస్తది.
అవును . మీధునా అంటే.
ఓకే ఓకే మధునేష్. చాండి.
ఓకే అండి. మీతోనీ మాట్లాడి బా అనిపించింది థ్యాంక్ యూ.
ఓకే అండి థాంక్యూ. ఉమ్.